ఆ స్వప్న చెప్పండి
ఆ వినిపిస్తుంది ఏంటి పిల్లలు ఎలా ఉన్నారు స్కూల్ కెల్లారా
ఆ వెళ్ళిందండి ఆ వెళ్ళింది వె ఆ వెళ్ళింది వెళ్ళింది
కూడా వెళ్ళారు అదే ఏం చేస్తున్నారు ఇక్కడ ఓకే హాస్పిటల్స్ మీ దగ్గర ఏదో బాగున్నాయ్ అన్నారు కదా నేను చూపించుకుందాం అనుకున్నా అదే ఎప్పుడెప్పుడు టైమింగ్స్ తీసుంటాయ అని
హాస్పిటల్ అంటే మీకు స్పెషలిస్ట్ కావాలంటే మనకి ఈవినింగ్స్ ఉంటారు మార్నింగ్స్ వచ్చి ఆ మామలు ఆఫీసు అయితే చూస్తారు ఆ మనకి టి మీకు థైరాయిడ్ కోసమా దేనికోసం మీరు చూపించుకోవాలన్నారు
నేను థైరాయిడ్ ఒకటి నెక్స్ట్ ఈ షుగర్ గురించి కూడా చూపించుకుందాం అనుకుంటున్నాను
ఆ ఈవినింగ్ ఉంటారు వాళ్ళు డా స్పెషలిస్ట్లు అయితే మామూలుగా అయితే మార్నింగ్స్ అయితే ఓపి డాక్టర్స్ ఉంటారు రంజవాడ అప్పుడ నా చూపు వెళ్దామంటే తీసుకెళ్తాం
ఆ సరే ఇంకా ఏంటి విశేషాలు ఇప్పుడు టెన్త్ పిల్లలకి టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఆ ఒకే కొంచెం పర్వాలేను ఇప్పుడు ఇక్కడ స్కూల్స్ లో టెన్త్ ఎగ్జాస్ జరుగు తున్నాయి కదా నెక్స్ట్ ఎయి తీసుకోవాలని అనుకుంటున్నారు మా అమ్మాయి ఇప్పుడు టెన్త్
ఉంహు మ్
చైన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నా నేను
మ్
స అనే ఏమో డాక్టర్ అవుతాను అంటుంది
పిల్లకి ఏది ఇంట్రస్ట్ ఉంటే అది తీసుకోవడం బెస్ట్ కదండి ఎందుకు ఎందుకంటే మనం ప్రెషర్ పెట్టి తర్వాత వాళ్ళకు అది చెయలేక ఫీల్ అవ్వే బదులు వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ అయితే వాళ్ళు ఇంట్రెస్ట్గా చదువుతారు
హలో కష్ట కదని ఆలోచిస్త
ఆ దాని
చాలా హార్డ్ వర్క్ చేయాలి న ఇట్లో ర్యాంక్ రావాలి కదా
తన ఇష్టమేయింకా హ్మ్మ్ ఫ్రీ సీట్ వస్తేనే జాయిన్ చేస్తాను డొనేషన్స్ తో జాయిన్ చేయనని చెప్పాలి పిల్లకి
అంతే అదే చెప్పారు గాని అలా అని చెప్పినా కూడా వస్తందని దమ్మకుడు కొంచెం కష్టమే అస్తుంది ఇప్పుడు కాంపిటీషన్ కూడా అలాగే ఉంది కదా అందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ కూడా అలాగే నడుస్తుంది కదా బయట అసలు అలా ఆల్రెడీ తనకి అంటే నీట్ అని కాదు కానీ సెవెంతత్ క్లాస్ నుంచి తనకి కోచింగ్ ఇప్పిస్తున్నాం మేము మామూలుగా
అది ఎంపీసీ తీసుకున్నా బైపీసీ తీసుకున్నా నీటికైనా దేనికైనా సరే అని ఏసేట్ అవుతుంది కదా అన్నట్టుగా రజ అన్నట్టు ఇప్పిస్తున్నాం
మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి
తప్పది అంటే వాళ్ళ ఓన్లీ ఎంపీసి బైపీసి వాళ్ళక అయితేనే యూజ్ అవుతుందా కోచింగ్
అవును ఎంపీసి బైపీసి ఉన్న వాళ్ళ ఉన్న వాళ్ళకే ఆ కోచింగ్తో యూజ్ ఉంటుంది వాళ్ళకి పెద్ద యూజ్ తను వేరే సబ్జెక్ట్ తీసువాలంటే ఇంనీరింగ్డవప్ ప్ప
అంతే ఒకసారి భయపడి ఏమని అడిన్నా లేదు నేను లాయర్ అమ్న్నాన్నా ఇవన్నీ కాదు కాని డాక్టరు నా డాక్టర్ ఇంజనీరింగ్ కార్పనీ లయర్ ఆ
ఆ డాక్టర్ ఇంజనీర్ లాయర్ ఇవన్నీ ట్రెడిషనల్ లేవ్వండి మధ్య బాగా ఇప్పుడు కెరిర్స్ కూడా కెరీర్ ఇవి కూడా మారినయి చాలా ఇదివరకు లేని జాబ్ ఇలు ఇప్పుడు చాలా ఉంది ప్రజెంట్ ట్రైండ్ లో ఉన్నది ఏ ఐ ను ఎవరన్నా ఏ జర్నలిస్ట్ అవ్వచ్చు ఏ బ సో దా కూడా మంచి స్కోప్ ఉంది ఆల్టెక్నికల్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఏ లోకి వెళ్ళొచ్చు చేయొచ్చు చా ఇప్పుడు డాక్టర్స్ ఇంజనీర్స్ కన్నా కాంపిటేటివ్ పేమెంట్స్ ఉన్నాయిళ్ళ ఏ జర్నలిస్ట్ కానీ ఇదియితే సో వాళ్ళకిది ఇంట్రెస్ట్ ఉ అ అది కూడా ఎక్స్ప్లోర్ చేయచ్చు అది కూడా ఒక స్కిల్ లేది మళ్ళీ ఎక్కడికో వెళ్ళి కూడా చేయాల్సిన పనిలేదు ఏ ఐ ఉంటే షీ కెన్ వర్క్ త్రూ రిమోటోల్స్ ఇంట్లోనే ఉండి అబ్రాడ్ కంట్రీస్ కూడా వర్క్ చేయొచ్చు అవకాశం కూడా ఉంది ఇప్పుడు మన అంత టై లో ఉన్నట్టు లేవు కెరియర్స్ అనేవి మన టై లో ఎమ్మెనుంది డాక్టర్ ఇంజనీయర్ లాయార్ ఇవే ఉన్నాయి బట్ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు పిల్లలకి నెంబర్ ఆఫ్ కారియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సో వాళ్ళకి నిజం గా ఎందులో ఇంట్రెస్ట్ ఉంది. ఆర్ట్ కూడా ఇంట్రెస్ట్ ఇప్పుడు డిజైనర్ డిజైనర్స్ అవ వచ్చు అలాగే ఏ డిజైన్ర్స్ అవ
మ్మ్
వచ్చే జర్నలిస్ట్లు అవ్వరు సో వాకి చాలా స్కోప్ ఉంది వాళ ఎక్క ఎన్నస్
కాకపోతే తనయితే చాలా ఇంట్రెస్ట్ అయి తను డాక్టర్ అవ్వాలనేది తన ఇంట్రెస్ట్ అస్సలు ప్రప్పుుతో ఒకస ఈ కాంపిటీషన్స్ ఇవన్నీ చూసి తను అన్నదనమా అబ్బా పోయేస్తు అని చెప్పేసి ఎంత కష్టపడిన దానికి కూ స్కూల్ లెవెల్ వరకు బానే ఉంటుంది. కానీ స్కూల్ లెవెల్ కాదు కదా ఆలీ ఇయలా ఏవో అమర్స్తారు కాబట్టి ఆ చాలా తేమమెమో వస్తుంది చాల దూరం ఉందర
నవును
అది ఎలా తీసుకోవాలి అని చెప్పేసి కొంచెం ఆలోచిస్
హమ్ ఎంక్వైరీ చేయండి ఒక నాలుగు నాలుగు కాలేజెస్ అవి
అవునా ఏ కాలేజ్ అవును ఏ కాలేజ్ పిల్లలు జాయిన్ చేయ్యాలి ఇది కూడా ఒక టెన్షన్ అయితాంది.
కాలేజ్ జాయిన్ చేయడం ఒకటే కాదు సర్వయ్ అవ్వడం. ఒక్క పని ఇప్పుడు వాళ్ళు అక్కడ సర్వయ్ అవ్వగలగాలి, ఫుడ్ బాగుండాలి. వాళ్ళు ఉండాలి. సెక్యూరిటీ ఉండాలి మెయిన్ మెయిన్ హాస్టల్స్ చాలా న్యూస్లు వస్తున్నాయి. చైతన్యకు పోయిన, నారాయణ పోయిన వాళ్ళు పెట్టె విజేత తట్టుకోలేక పాపం పిల్లలు తో బిజీ అవుతున్నారు సో ఏట్ ది సెమ్ టైమ్ వాళ్ళు మనం మన ప్రెజర్ కాక
ఓలీ చైతన్యనద్ లేదా శ్రీ చైతన్య ఇవి మాత్రమే లాదు ఉన్నాయి వేరే బయట ఎ కాలేజ్ అయినా అలాగే ఉన్నా
అ
ప్రెజర్ పెట్టేవె ప్రెజర్ లేకుండా ప్రెషర్స్ ఏమి లేవు కాలజెస్
అలా అనే ఇక్కడే కాదది అది న్యూస్ లోకి వచ్చి చల్లన అడిగి
ఆ అవును అవును ఉ అది వెళ్ళి చెకింగ్ చేసారు అయన్నీ హుమ్ బాగా స్క్రాల్ అయ్యాయి కూడా ఆమధ్యన సోషల్ మీడియాలో కూడా బాగా స్కృల్ అయ్యాయి.
అదే గా
అవును
పిల్లలకి మా తల్లిదండ్రుల దగ్గరున్న సేఫ్టీ బయట ఎక్కడున్నా ఉండదు.
అవును ఉండదు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఉండాలి కూడా నిజానికి కయితే సేఫ్టీ ఉండ ద్దు గాని ధైర్యం అనేది మాత్రం ఉండాలి పిల్లల్లో
అవును ఎంత ధైర్యంగా ఉన్నాండి బయట సమాజం ఇప్పుడు మనలాగ లేదు అది ట్రెండ్జ్ అది ఒప్పుకోవాలి మనం ఎంత మనం ఇండియన్స్ అని చెప్పేసి మనం అంత బావుంది అని మనం కుంగాని సరిపోదు కదా బయట కండిషన్స్ అలా లేవు. అట్ ద సేమ్ టైమ్ మన పిల్లల సేఫ్టీ మనకి ఇంపార్టెంట్ చదువు ఒకటే కాదు కదా వాళ్ళు వాళ్ళ సేఫ్టీ మనకి ఇంపార్టెంట్ వాళ్ళు సేఫ్గా ఉండడం కావాలి వాళ్ళ డాక్టర్ అవ్వకపోయినా మన పిల్లల్లా ఉండాలి.
ఆ
నా ఒపినియన్ ఎయితే అది నా పిల్లల సేఫ్టీ ఇంపార్టెంట్ చదువులకన్నా ఫస్ట్ చదువు రాకపోయినా అల్లు మన పిల్లలే చదువు వచ్చినా మన పిల్లలే బట్ మై ఒపీనియన్ ఈస్ దే షుడ్ బి సేఫ్ హూ దానికోసం అది కాస్ట్ ఆఫ్ అవర్ దేర్ సేఫ్టీ అనేది అయితే ఐ డోంట్ అగ్రి అదండి వాళ్ళ సేఫ్టీ మించి రిస్క్ లో పెట్టి మనం వీటి కోసం వాళ్ళని ప్రెషర్ చేయాల్సిన అవసరం అయితే లేదనిపిస్తుంది నాకు
అ ఓ
హూ ఇంకా
ఇంకా ఇంకేముంటుందండి ఇదండి ఇప్పుడు టెన్త్ అయిపోతుంది అతడి అసలుకి అవ్వలేదుకానీ అందరు ఇంటికి వస్తూ ఉంటారు ఇక మా కాలేజ్ లో జాయిన్ చెయడి మా కాలేజ్ లో జాయిన్ చేయండి అని మ ఇప్పుడు ఇదోక టెన్షన్ మీ కాలేజ్ లో జాయిన్ చెయాలి వాళ్ళందరూ వచ్చేటప్పుడు చాలా చక్కగా చెప్తారు ఫస్ట్ వచ్చినప్పుడు అ వచ్చినప్పుడు ఉన్న కాన్ఫిడెంట్ తర్వాత కనపడట్లేదు నాకు
ఓన్లీ అంత వరకే ఉంటారు తర్వాత మా అయితే ఒక ఆరు నెల్లు మాట్లాడతారు తర్వాత నుంచి అంత పెద్దగా ఏము ఉండదంటున్నా నేను ఇంకా ఏంటండి నేను ఆల్రెడీ కొంతమంది పిల్లల్ని అబ్జర్వ్ చేశా వాళు చాలా ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు
అవును ఎవరన్ని క్యాంపెన్ చేసినా ఎండ్ ఆఫ్ ది డే డెస్
ఉ అవునండి
స్వప్న కనిపించట్లే
ఇప్పుడు వినిపిస్తుందా అండి
ఇప్పుడు వినిపిస్తుంది
ఆ సరే ఆ అదే ఎంలే అడి ఇదే దీని గురించే మీకు ఏమైనా కాలేజీ ల ఐడియా ఉన్నదేమో అని
చేసాను అనామాట సరేనండి
కాలేజీలు అన్నీ ఒకేలాగా ఉన్నాయి కాకపోతే చూడండి మీకు ఇంటికి దగ్గరలో ఉన్నది పిల్ల
ఊ సరేనండి